హలో
హలో
ఆ ఇనిపిస్తుందా అండి.
ఆ వినిపిస్తుంది.
తిన్నరా అండి?
ఆ తిన్నా.
ఎం కర్రీ. ఆ తిన్నా అండి. ఎం కర్రీ?
ఆ గోరుచిక్కుడుకాయ. మీది?
మాది పప్పు అండి.
అవునా. ఏం పప్పు?
పెసరపప్పు అండి.
ఆహా
ఏం చేస్తున్నారండి?
ఏం లేదండి, ఇంతకముందే తిన్నాను.
వర్షం వస్తుందా అండి మరి.
ఆ కొలాయిట అయితే లేదండి బాగా మబ్బు పట్టి ఉంది.
అవునా మాకేయి అయితే ఫుల్ మబ్బు వచ్చిందండి. వర్షం వస్తది కావచ్చు మే బి.
ఆ నిన్న అచ్చింది ఫుల్ ఉరుముల తోటి వర్షం అచ్చింది. మళ్ళీ మధ్యాహ్నం కూడా వ చ్చింది ఫుల్లు అంటే వర్షం ఎక్కువ రాలే, గాలి అంటరు కా గాలికి ధూమారం వచ్చింది.
ఆ అవునా అండి.
అవును
మాకేయి రాలేదు మధ్యాహ్నం కూడా. ఇప్పుడు మబ్బు అయితాంది కొంచెం మెర్చినట్టు అనిపిస్తాం ది ఏ రావచ్చు ఇప్పుడు మరి వర్షం అచ్చేటట్టే ఉంది మరి.
ఆ వస్తదనుకుంట కావచ్చు ఇగా.
రావచ్చు ఇగ వర్షాకాలం ఎప్పుడైనా రావచ్చండి.
హ్ అవును.
ఇది ఎట్లా అంటే వర్షాకాలం అప్పుడే ఎండ కొడుతది, అప్పుడే మబ్బు అస్తది అంతా వేరే ఉంటది వర్షాకాలం కొంచెం.
అవును వేరేనే ఉంటది.
ఏం చేస్తున్నారు అండి మరి.
ప్పుడు మొబైల్ స్రోల్ చేసుకుంట కూర్చున్నాను.
అవునా అండి.
ఇవి చూస్తారా
ఏంటి మొబైల్ అండి
ఆ
ఏ ఎక్కువ చూడనండి తక్కువ
నా
ఎక్కువ నేను టీవీ చూస్తా అండి
టీ చూస్తారా
ఆ
ఇవి చూస్తారా
ఆ టీవీస్ లో స్పోర్ట్స్ ఛానలు ఈ సినిమాల్లో వస్తాయి కదా అండి అవి ఎక్కువ చూస్తా అండి నేను
మాల్ ఎక్కువ చూస్తావా
ఆ
ఎలాంటి సినిమాలంటే ఇష్టం మీకు
కొంచెం ఫైట్లు ఉండలే సినిమలలో
యాక్షన్ థ్రిల్లర్ అట్లానా
అవును ఎక్కువ ఫైట్స్ ఉంటే బాగా అనిపిస్తది ఇంట్రెస్టింగ్ సినిమా
లవ్ స్టోరీ లాంటివి చూడారా మీరు
అయి ఎక్కువ చూడంనండి నేను హ
టీవీలోనే చూస్తారా థియేటర్లు వెళ్ళి కూడా చూస్తారా
ఇక మంచి మంచి సినిమాలు ఉంటే థియేటర్ లో చూస్తా లేకుంటే ఇక టీవీలోనే వస్తాయి కా అండి
అవును వస్తాయి
ఇప్పుడు ఇగ వైఫై గీఫై ఉంది కదా అయ్యన్నీ యూజ్ చేసుకుంటాం అన్నట్టు
ఆహా
టీవీకి కనెక్ట్ చేసి చూస్తాం అన్నట్టు
ఎక్కువ ఏ హీరోయి చూస్తారు మరి
గా ఆ హీరో ని ఆ ఒక్క హీరో అండి లేదు అన్నీ కొంచెం సినిమా మంచిగా ఉంటే అన్నీ చూస్తాం హీరో హీరోనే అంటిద
అవునా
అ
దాంట్లో ఫైట్స్ సీన్స్ అలాగే ఎక్కువ ఉండాల అయితే
ఫైట్స్ గిట్స్ ఎట్టుకుంటే బాగుంటదండి
కటుకున్నోడు సంపుకున్నోడు అట్లాంటివి ఉండాల
అవును అట్లాంటియితే కొంచెం బాగుంటది చూడ్డానికి కూడా అంటే బాయ్స్ కి మేబీ అట్లనే ఉంటది కావచ్చు అండి ఇప్పుడు గీ లవ్ స్టోరీలు ఈ స్టోరీలు అంటే కొందరికి నచ్చాయి కదా
ఆ అవునవును
అట్లానే లేదండి మరి ఎవ ఎవరి ఇష్టం వాళ్ళకి రండి
అవును ఫ్యామలీ మెంబెర్స్ చూడరా మరి
ఆ
ఫ్యామిలీ ఫ్యామిలీ మూవీస్ ఉంటాయి కదా
ఆ అప్పుడప్పుడు వెళ్తామండి ఫ్యామిలీ మూవీస్ కి
అవునా నాకు ఫ్యామిలీ ఇష్టం అవును ఫ్యామిలీ మూవీస్ బాగుంటాయి మళ్ళ కొంచెం హర్రర్వి ఉంటాయి కదా దయ్యాలు
అవునవును అవి కూడా బాగానే ఉంటాయి కాబట్టి
అవి నాకు ఇష్టమే కాక్పోతే కొంచెం ఒక్కదాని చూడాలంటే భయం అనిపిస్తాది
అవునా ఇప్పుడు కామెడీ సీన్స్ అవి కూడా బాగుంటాయి
ఆ అవునవును కామెడీ కూడా బాగుంటాయి
అయ్యాయా మస్త్ అనిపిస్తాయి కామెడీ బాగుంటాయి మూవీస్ కూడా
హ్మ్ అంటే కొన్ని కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి అవి అంటే ఎన్నిసార్లు చూసినా బోరే కొట్టాయి
అవును కొన్ని చూడాలి చూడాలనిపిస్తుంది ఇప్పుడు ఒక మూవీ చూసినాక మళ్ళ అదే మూవీ అంటే కొంచెం చిరాకు ఎస్తాదండి
ఆ చిరాక్ ఎస్తాది కానీ కొన్ని కొన్ని ఉంటాయి అవి ఏన్నిసార్ వచ్చిన బోరె కొట్టాయ్ అట్లా అంటట్టావ్ ఆ నాకైతే ఆ హ్మ్ చెదేయ్మంటారు వెంకటేష్కి మూవీ ఉంటాయి కదా నువ్వు నాకు చ్చావ్ అదైతేనె ఎన్ని సార్లు చుసిన బోరే కొట్టది
అది ఫుల్ కామెడీ ఉంటదండి భలే ఉంటది సినిమా అవి కొన్ని కొన్ని ఉంటాయిండి మూవీస్ మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటాయి
ఆ కరెక్టే అవును మరి స్పోర్ట్స్ లో ఏం చేసారు స్పోర్ట్స్
స్పోర్ట్స్లో క్రికెట్ చూస్తాం కబడ్డీ చూస్తాం
ఆ
ఆ ఇప్పుడు ఫుట్బాలు అవి వస్తాయా అండి
చూస్తారన్నా ఇది
కబడ్డీ కూడా చూస్తా అండి
ఆహా ఇక స్టార్ట్ అయ్తాది అనుకుంటా కదా కబడ్డీ
ఏమో అండి మరి చూడాలి సెప్టెంబర్ లో అయితుంది అనిపిస్తుంది అన్నారు మరి చెప్పలేను ఇక ఎప్పుడయ్యేది సెప్టెంబర్ లోను జులైలోను
హ్మ్ హు అంటే ఒక్కొసారి ఐపీఎల్ తర్వాతనే అంటే కొన్ని రోజుల ఏ వచేరి కదా
అవును ఇప్పుడు జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తాన్నారు కద ఏనేన్స్ అయినా
ఆ అవునుగని
టు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు ఫైనాన్షియల్ గా లాభ పడతారు ఆళ్ళు
ఉమ్ అవును
అలా
ప్చ్ ఇగ మనకి ఎంటర్టైన్మెంట్ ఏ గనీ ఇగ అంటే చూడాలి ఖాళీ ఉన్నప్పుడు ఇగ ఒత్తే గాని కొందరు కొందరు ఇక పనులు మానేసి మరీ దాంట్లోనే కొందరు అంటే అంత పిచ్చ కూడా కొరుంటంది అనుకోండి కానీ
కొందరు ఉంటారు గా అండి ఇక ఉండే వాళ్ళు ఉంటారు కదా
అవును
ఆ ఆ
అవును మీరు ఆడుతారా మరి
ఆ క్రికెట్ ఆడతా అండి
అవునా
ఆ
ఉమ్
క్రికెట్ ఆడతా షెటిల్ ఆ ఆడతా మీరు ఆడతారా అండి
ఎ షెటీలు అప్పుడప్పుడు ఆడతా క్రికెట్ నాకురాదు చూస్తా కాకపోతే ఇట్లా ఉంటాయి కదా ఐపిఎల్ చూస్తా న్నా కా చాలా తక్కువ వైకులు లేదు ఇట్లా వరల్డ్ కప్పు అట్లాంటివి ఉన్నప్పుడు ఫైనాన్స్ ఉంటాయి కదా అవివి చూస్తారు
అవునా అయి బాగానే ఉంటాయండి
ఇగ అన్ని మ్యాచెస్ కంటే ఒక కొంచెం అంటే ఫైనల్ ఉన్నప్పుడు మన ఇండియా టీమ్ అట్లా ఉంటే మాత్రం చూస్తాను వేరే టీమ్ ఉంటే ఎక్కువ చూడను మీర అన్ని చూస్త
ఇగ నేను అన్ని చూస్తా అండి నాకు నాకు గేమ్స్ అంటే కొంచెం ఎక్కువనే ఇష్టం
ఉహు
చూస్తా
అవునా స్కూల్ లో కూడా ఆడేవాళ్ళ మీరు
ఆ క్రికెట్ స్కూల్లో ఆడేటోడినీ ఇప్పుడు నేను ఇంటర్ ఉండంగా మాకు ఇన్నర్ తప్పనే ఉండేది అందులో వెళ్ళినదేమో
ఉ
ఆ అక్కడ కూడా అడిన కాలేజ్ తరుపున
అవునా మరి గెలిచిండ ఓడిపోఇండ
సెమీ ఫైనల్ లో వచ్చి ఓడిపోయినామండి
సెమీ ఫైనల్ వరకు వచ్చిండా
ఆ మా స్కూల్ కాలేజ్ ఇంటర్ లో ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో సెమిఫైనల్ లో వోడిపోయినాం
ఆహా ఫైనల్ వరకు కూడా వచ్చుంటే ఇంకా బావుండేది
యా బాగుండేది కాని ఓడిపోయినం
అవును ఆ అవుననుకొండి అది అంత అంతేగాని మళ్ళ ఆడలేదా మళ్ళీ ఎప్పుడు ఇంకా
ఇగ మాముూలుగా టోర్నమెంట్ మన దగ్గర పక్కఊర్లో ఎక్కడైనా పెడితే అడేటోళ్ళమండి
అంటే మీ ఊర్లో కండక్ట్ చేస్తారా టోర్నమెంట్స్ పెడతారా
అ అప్పుడప్పుడు ఏదైనా ఇక సమ్మర్ లో మొన్న పెట్టినట్టున్నారు నేను ఆడలేదు కొంచెం ఇంజూర్ ప్రాబ్లెమ్ ఉండే
అవునా
ఉ ఇగ మా వాళ్ళు పెట్టినట్టున్నారు నాకు కూడా తెలువదు బయటకి వెళ్ళలేదు ఎండలు బాగు కొట్టిన్నాయికాండి
ఆ అవునవును ఈసారి విపరీతంగా ఉన్నాయి ఎండలు
ఆ ఇగ అందుకే ఏడికి పోలేదు ఇంటి దగ్గరనే ఉండే
ఆహా అంటే మామూలుగా అయితే ఆడతారన్నమాట మీరు
తా అండి
ఉమ్ మరి ఏం జేస్తరు మీరు అంటే బౌలింగ్ గా బ్యాటింగ్ గా
బౌలింగ్ బ్యాటింగ్ రెండు చేస్తా అండి ఆల్ రౌండర్ అన్నట్టు
ఆల్ రౌండర్ ఆ మీరు
ఇగ గేమ్స్ బాగుంటాయండి ఏదైనా కబడ్డీ కబడ్డీ కొంచెం ఇరు గానీ ఖోఖో బాల్ బ్యాడ్మింటన్ ఆ బ్యాట్ అది ఉంటాయిగా అండి అది
అంటే
ఇది బాల్ బ్యాడ్మింటన్ మీకు ఐడియా ఉందా బాల్ తో కొడతారు షటిలే గానీ అది బాల్ బ్యాడ్మింటన్ అంటారు వేరేది ఉంటది అల్ల
ఏమో చూసాకాని ఏమో అంత ఐడియా లేదు నాకు
అవునా అండి
అంటే ఈ కాక్ బాల్ ఆడేది వేరే అది వేరేనా కాక్ తోటి ఆడతరు గదా
అర్ధం గాలే
కాక్ తోటి ఆడతరు అదే వేరేనా అంటున్నా
అది ఏమో అండి మరి నేన్ జూడలే
ఇప్పుడు జనరల్ గా చిన్న పిల్లలు ఆడుకుంటారు గదా కాక్ తోటి
ఆ ఆ గదా గది గాదు వేరే ఉంటదండి కొంచెం అది మీరు ఏమ్ ఏమేమి గేమ్స్ ఆడిర్రు అండి మరి మీరు
మేము స్కూల్ లో ఉన్నప్పుడు ఏమంటారు కబడ్డీ గూడా ఆడిన గానీ చానా తక్కువ కబడ్డీ ఖో ఖోఖో ఆడినం ఇంకా రన్నింగ్ మ్యూజికల్ చేర్ ఇవన్నీ కండక్ట్ చేసేవాళ్ళు మాకు లెమన్స్ స్పూన్ ఉంటది కదా ఆట మ్యూజికల్ చైర్స్ ఆ ఇవన్నీ కండక్ట్ చేసే వాళ్ళు మాకు స్కూల్లో ఉమ్
ఇగ చిన్నప్పుడే బాగుండే అండి అన్ని గేమ్స్ స్కూల్లల్ల గూ డా మంచిగా ఇగ ఒక డ్రిల్ పిరేడ్ అనేది ఉండేది అంత ఉండేది
ఉమ్ అవును
అవునా అండి
ఇప్పుడు అనిపిస్తది మళ్ళీ స్కూల్ డేస్ ఉంటే బాగుండేది అని
అవునవును స్కూల్ డేస్ ఉంటే బాగుండేది ఇప్పుడు ఉన్నాయో లేవో అండి అయన్నీ ఇంత ముందు అయితే ఉండేది
ఇగో ఇప్పుడు గూడా ఆడిపిస్తుందనుకుంటా గాని ఏమో తక్కువ అనుకుంటా కానీ ఇప్పుడు ఎక్కువ ఏమైనా ప్రోగ్రామ్స్ పనంటేతే కొంచెం మా డ్యాన్సులు ఇగ ఏంటిది వ్యాసరచన పోటీలు ఇట్లాంటివి ఉంటయ్ గదా కొంచం
సరే అండి మరి
ఆ
సరే అండి మరి
ఆ సరే అండి
ఓకే
ఓకే